లో
హలో
హయ్ అండి ఎలా ఉన్నారు.
హాయండి బాగున్నారా మీరు బాగున్నాము.
మ్ ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి. మీరు తిన్నారా
తిన్నాము. ఏం కర్రీ
పప్పూ టమాట కర్రీ
ఆ నైస్ కాంబినేషన్ ఇంకేంటి విశేషాలు. మాదొచ్చేసి మా స్పెషల్ వచ్చేసి టమాటో పచ్చడి.
ఓకే. నిన్న మేం చేసాం. ఈ రోజు మీరు చేసారు.
అంతేనా! మీరు నిన్న చేసారా ఓకే. ఓకే. ఇంకేంటి మరి
ఏం చేస్తున్నారు.
ప్రజెంట్ అయితే ఖాళీ ఉన్నాన్ మీతో మాట్లాడదామని ట్రై చేస్త స్తున్నాం. ఏం ఏం మాట్లాడాలో గుర్తు రావట్లేదు.
మ్. నేన్ మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా
వావ్
నైట్ చేస్తా అన్నారు చేయలేదు మళ్ళీ చేద్
ఆ కొంచెం బిజీ ఉండే సో అందుకనే కాల్ జేయలేదు. కానీ మీరు అలర్ట్గానే ఉన్నారు. కాల్ చేయడంలో అంటే కాల్ చేస్తామని నేనే అనుకుంటున్నాను గానీ వీలవ్వట్లేదు నాకు ఏదో ఒక బిజీ. బిజీ షెడ్యూల్ నడుస్తుంది ప్రెజెంట్
ఓకే. ఓకే.
అందుకే కాల్ జేయలేక పోయినా ఇంకేంటి మరి ఖాళీయా ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో
ఆ కాళియే
ఓకే మీ గోలేంటి.
మా గోలు గోలనేది ఏం లేదు.
ఆ హాబీస్ ఏంటి మరి సే అదే మీ హాబీస్ వచ్చేసి సియింగ్ రీల్సేమో బేబీ
ఆ
నీ హాబీస్ వచ్చేసి సియింగ్ రీల్స్ ఏమో
అదేం లేదు జస్ట్ నార్మల్గా చూస అంతే అంతా ఇంట్రెస్ట్ ఉంటుంది టైం పాస్ కాకపోతే మేబీ
ఉహు ఎప్పుడొ అప్పుడు ఇంకా చూడాలి మొబైల్స్ ఉన్నదే చూడ్డానికి
చూడాలి కాని ఎక్కువ చూస్తే కూడా ప్రమాదం
అది కూడా పాయింటే
ఐస్ కీ
ఐస్ కీ ప్రాబ్లమ్ ఏ నెత్తికిీ ప్రోబ్లమ్ అంత ప్రోబ్లమ్ ఏందో ఏమాంటరు అది దాన్ని ఏమింటొ అం అది నేను ఎక్కువగా మొబైల్ చూడ్డం వల్ల మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయికి వచ్చింది మైగ్రెస్ మైగ్రెస్
మైగ్రేస్ వచ్చిందా
మ్మ్ మొబైల్ బాగా చూస్తాది తాను
ఓకే ఓకే
ఊరికే అలా చూడకూడదు ఎప్పుడు ఒకసారి బై మిస్టేక్ లో చూడాలి అది తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు కొంచెం టైం పాస్ కి చూడాలి ఊరికే మొబైల్ చూడకూడదు
అంత పని అయిపోయాక చూస్తే బెటర్ అంత వర్క్ ఏమి ఉండదు ఏమన్నా ఆలోచించడం తప్ప ఫోన్ చూడడం తప్ప ఇంకేమి ఉండదు అందుకే ఎక్కువ చూడడం అవుతాది
మ్మ్ మొబైల్ డేటా ఎంత ఏసుకుంటారండి మీరు డైలీ
అన్లిమిటెడ్ దానికి
వామ్మో టూ జీబీ యూజ్ చేస్తార మాది వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయి పోవడమే కష్టం
అట్లా
మీ మమ్మి ఎక్కువగా అన్ లైన్ లో ఉన్నాం కాబట్టి కొంచెం అట్లా
స్టడీ పరంగా ఉంటారు కదా మీరు
స్టడీస్ ఏదో ఇంకా అది ఆన్లైన్ ఎందుకు టీవీ ఉంటే చాలు అయినా వైఫై ఉంటుంది వైఫై టీవి అంతే
అది అది మ్యాటర్
ఎస్ అంటే ప్రజెంట్ మనం చదువుకోవాలి అనుకున్న ప్రతిదీ టీవీలో వచ్చేస్తుంది కదా ఇంకా మొబైల్ ఎందుకు పట్టు
ఆ అంతే
గూగుల్ ఉంటుంది అన్ని అన్ని అందులోనే ఇంకా ఫోన్ ఎలా యూజ్ చేస్తాం మన జస్ట్ కాలింగ్స్ మాట్లాడడానికి రాదు ఫోన్ తో టివితో మళ్ళీ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు కాని నార్మల్ కాల్స్ మాట్లాడలేము
అవును
అది సంగతి ఇంకేంటి మరి విశేషాలు ఎండ దాంచిఏస్తుంది బాగా
పుల్ బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది
మేము అలా షాపింగ్కి వెళ్ళొద్దామ అని అనుకున్నాము బట్ బయటికేళ్ళడానికి భయం అయితుం
మాక్సిమం ఫైవ్ థర్టీ సిక్స్కి అలా ఎళ్తే కొం చం కూల్ అనిపిస్త
మ్మ్ ఆఫ్టర్ ఫైయే ఇంకా కూల్ ఉండాలి అంటే మార్నింగ్ బిఫోర్ ఎయిట్ లోపు
అంతే
ఇంతకు మించి ఎక్కువ అంతే అవ్వదు ఇంక
నెక్స్ట్ మంత్ నుంచి ఇంకెలా ఉంటాయో
నెక్స్ట్ మంత్ కంటే మహా డేంజర్ మే
ఆ అదింకా డేంజర్
ఆ మేల దంచేస్తదానికో బయటికి ఎళ్ళాలంటే ఫియర్ ఇంకా
హ్మ్
ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ప్ర అప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది ఇంకా
అంతే
అన్ని సీజన్లకంటే మీకు నచ్చిన సీజన్ ఏంటో
వింటర్ ఎప్పుడు పడుకోని
వింటర్ఆ అంటే ఎప్పుడు పడుకొని ఉండాలనేది ఆశనా మీకు
అప్పుడు చలిబెడుతుంది కదా అంటే అటు ఇటు కాకుండా నార్మల్ డేస్లో అప్పుడు ఉంటది కదా
హ్మ్మ్
దసరా టైమింగ్లో అప్పుడు అప్పుడు ఎండ కొట్టలేదు చలి పెట్టలేదు ఎక్కువ ఆ టైమ్లో మంచిగ అనిపిస్తాది
అది కూడా పాయింటే
హ్మ్ అప్పుడు బాగుంటది
అది కూడా కరెక్టే కానీ కొన్నిసార్లు చలిగుడా వేరే లెవల్ అయిపో తది
ఆ
అంటే కొందరికి ఏమంటారు కూల్ పడదు కదా వాళ్ళకి కొంచెం ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కరికి ఇంక
అంతే నాకైతే ఆ టైమ్లో బాగానిపిస్తాది
రైని సీజన్లో బయటికి ఎల్లబుద్ధి కాదా
రేయినీ సీజన్ అబ్బో అస్సలుకినా వే బయటికి ఎళ్ళాలంటే జిప్పు
అంటే కొన్ని సార్లు రే రైని సీజన్ అయినా సరే రైయిన్స్ రావు కదా స
అప్పుడు వెళ్ళొచ్చు అంటే వెదర్ కొంచెం మంచిగా అనిపిస్తే ఎళ్ళొచ్చు కాకపోతే వర్షం నార్మల్ గా ఎక్కువ పడకుండా నార్మల్గా పడితే అప్పుడు మంచిగ అనిపిస్తాది వెదరు
అవునవును
బాగుంటది
రైనీ సీజన్లో రెైనీ సీజన్లో వర్షం పడడం వల్లనే మనకి సమ్మర్లో కొంచెం బెటర్ ఉం టది వల్ల వర్షాలు పడ పోతాం మనం ఏంలేదు ఇంకా ఎండకి మాడిపోతాం
ఈటు త్రీ డేస్లో వర్షాలు ఉన్నాయి అంటున్నారు కానీ అవి ఉన్నాయో లేవో తెలియ కానీ యూస్ అయితే వస్తుంది
అవును ఆఫ్టర్ హోలీ తర్వాత వర్షం పడాలి బట్ పర్లేదు కదా
ఆ
కొన్ని సార్లు ఏప్రిల్ లో మిడిల్ లో పడుతుది అదే లైక్ శ్రీరామన్ మి ఉంటుంది కదా
అవును
టై లో పడుతుంది కొన్నిసార్లు ఇంకా అప్పుడు పడ్డదంటే మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ ఇంకా అంతే డైరెక్ట్ అటాక్ చేస్తారు ఇంకా
అప్పటి నుంచి వస్తే
అంతే ఇంకా దసరా అంత దసరా వరకు దగ్గర దగ్గర అక్కడ వరకు ఉంటది వర్షం ఆ అంతే అయి ఉంటది ఇంకా పెద్దగా నాకు ఐడియా లేదు ఎప్పుడు మనక జస్ట్ సమ్మర్ ఒకటే తెలుసు ఎందుకంటే స్కూల్ డేస్ లో ఆ సమ్మర్ ఒకటే హాలిడేస్ వచ్చినప్పుడు బాగా బాగా ఆ మనకి ఎండలు బాగా కొడతాయని తెలుసు కదా టెంపరేచర్ ఎక్కువ ఉంటందని చెప్పి హాలిడేస్ ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజుల నుంచి రుల ట్ మాత్రమే రిమని ఇం రన్ కానీ వింటర్ సీజన్ కాగానీ పెద్దగా ఐడియానే ఉండదు మనకి
ఆ
అట్లా
ఒక్కో ఇప్పుడైతే ఒక్కో ఇయర్ ఒ ఒకలాగా ఉంటుంది ఎప్పుడు వర్షాలు పడితేా ఎప్పుడు ఎండగడుతుందో తెలియదు ఎట్లేదు
అది కూడాడా జనరేషన్ ఇ బట్టయితే యింది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్ లో హ్యూమన్ బీయింగ్స్ అందరు అలానే ఉన్నారు కదా ఇప్పుడే ఎలా ఉంటాారు తెలి అందునికి అది కూడా అలా వయపయితే అళ్ళీ తెలుసుకోవాలి ఇంకా వర్షాలు ఎప్పుడు పడితాయి వింటారు ఎప్పుడు వస్తుంది
చెే
అన్నే తెలుసుకుంటాను ఆ న్న నాకైతే ప్రతి నిజం చెప్పాలి అంటే ఏ మనుషులంచి ఎక్కడ ఏం పడుతుందో అయితే వధం ఉండదు జస్ట్ సమ్మర్ ఒక్కటే కాకపోతే ఫోర్ మంత్స్ అది ఉంటది ఫోర్ మంత్స్ ఇది ఉంటది అని తెలుసుగానీ ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది తెలీదు
ఆ అంతే
అది సంగతి ఇంకేంటిడి మరి మా సిస్టర్ తో కాల్ చేయించాను మీకు నేను
ఓకే చేయించండి
నెంబర్ నేను తనకి సెండ్ చేస్తాను లేదంటే నా దగ్గరికి తను వస్తుంది ఇప్పుడు కాసేపు అయినాక మీకు మెసేజ్ చేస్తాను అందులో కార్యాలయం ఉందండి
ఓకే ఓకే
ఓకే ఇంకేంటి మరి తిన్నారా ప్రెజెంట్ ఆఫ్టర్నూన్
అలాంచి చేసా అలంచి అయిపోయింది
మరి ఈవనింగ్ అ స్పెషల్
తెలీదు చెయాలి
వెజిటబుల్సా నాన్ వెజా
నాన్ వెజ్ ఏం లేదు
అది సండే నే ఏమో మరి సండేనే తింటారా
మేబి ఎగ్స్ అని అనుకుంటున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేసుకుందామని
ఓకే
నాకు కాల్స్ ఆప్షన్ ఏం చూపించట్లేదు కదా
మీక ఏం చూపించదులేండి నాకు చూపిస్తంది కదా నేను మీకు కాంటాక్ట్ అవుతాను కదా మీకు కాల్ కల్కి ఎయిటీ పడుతది ఇప్పుడే పడదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత పడుతుంది పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా
పేమెంట్ ఆప్షనా ఓకే
అదే అకౌంట్ డీటెయిల్స్ పెట్టారు కదా మీ అకౌంట్ డీటెల్ మీ అకౌంట్ డీటెయిల్స్
అడుగాలేదు నాకీ
నంబర్ పెట్టలేరా అకౌంట్ నెంబర్ కూడా
లేదు లేదు ఓన్లీ ఈ నంబర్ ఏం ఆ జీపే ఉంటది
ఓకే ఇంకేమి కాదులే. డైరక్ట్ పడిపోతాది అయితే డైరెక్ట్గా పడుతది మీకు పడ్డంబడే మీకు అప్పుడప్పుడు నేను నాకు పడ్డ తర్వాత మీకు మెస్ కాల్ అన్నా చేస్తాను
ఓకే
అప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్ గా ఓకేనా
ఓకే
ఓకే